బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఈ రోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్
ఓ యుట్యూబ్ చనల
మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా
నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి మీకుందా
ఆ మా కుందండి
ఓకే అండి మీ యూట్యూబ్ ఛానల్ల్లో రీల్స్ చేస్తార అండి
రీల్స్ చేస్తాము వీడియో కూడా చేస్తాము
ఓకే అండి ఎలాంటి వీడియోస్ చేస్తారండి
రీల్స్ ఫస్ట్ రీల్స్ ఏమో మేమో ఇలా డన్స్ ఎక్స్పెరిమెంట్స్ అట్లా చేస్తాం
ఫుల్ వీడియోస్ అండి
ఫుల్ వీదియోస్ ఏమో ప్రంక్స్ ఎక్స్పెరిమెంట్స్ అట్ల చేస్తా
ఓకే అండి మనం ఏ మీరు ఎడిటింగ్ ఎలా చేస్తారండి
ఒక ఎడిటింగ్ యాప్ ఉంటుంది అది
ఓ ఎడిటింగ్ యాప్ పేరు ఏంటిదండి
యాప్ పేరు క్యాప్ కడ్ అని ఒక యాప్ ఉంటుంది
క్యాప్ కట్ లో ఏదైనా ఎడిట్ చేయేచ్చా అండి
అంటే అది వరల్డ్ బెస్ట్ ఎడిటాప్
ఓ యూట్యూబ్ ద్వారా మనం ఏమేం బెనిఫిట్స్ రబ్ చెప్పాలంటే ఎన్నిచ్చేస్తారు ఓకే అండి సంపాదించుకోవచ్చా అండి ఎలా అండి
మనకి ఇప్పుడు షార్ట్స్ కేమో వన్ మిలియన్ వ్యూస్ వస్తే మనకి
మ్ ఓకే అండి ఫుల్ విడియోస్కి
ఫుల్ కి వన్ కే వన్ కే వ్యూస్ వస్తే మీకు టూ పాయింట్ త్రీ డాలర్స్ ఒస్ స్తయ్
టూ పాయింట్ త్రీ డాలర్స్ ఓకే అండి అంటే షార్ట్ వీడియోస్ ద్వారనే మన ఎక్కు లాబ్
ఆ అవునండి షార్ట్ వీడియోస్ ఇప్పుడు స్టార్స్ వీడియోస్ ఏ క్కువ వైరల్ అయితున్నా
ఓకే అండి అంటే షార్ట్ వీడియోస్ లో ఫన్నీ ఫన్నీ షార్ట్ వీడియోస్ కిట్ల చేయొచ్చా అండి
ఫన్నీ ఫన్నీ వీడియోస్ మీరు ఏదనుకుంటే ఇప్పుడు మీరు డైలీ హోమ్ ఎట్ల హోమ్ ల రొటీన్ మీరు వంటారు ఎట్ల చెస్ స్తారో అట్లా
మీరు ఎన్ని వీడియోస్ చేసారండి టోటల్ షార్ట్ వీడియోస్ ఓ ఫుల్ విడియోస్ సండి
ఫుల్ వీడియోస్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఫుల్ వీడియోస్ చేసిన
అంటే మీ యూట్యూబ్ ఛానల్ల్లో ఎంత మంది చేస్తారండి
ఎంత మంది సబ్స్క్రైబర్సా
ఆహా ఎంత మంది చేస్తారు యూట్యూబ్ లో
మేము మ్ టెన్ మెంబర్స్ ఉంటాము
టెన్ మెంబెర్సా అండి ఓకే ఎన్ని సబ్స్క్రైబర్స్ అండి
మాకు ఇప్పుడు సిక్స్ పాయింట్ నైన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు
ఓకే అండి అంటే యు ప్లే బటన్ గోల్డెన్ ప్లే బ టలు ఏవేవో అంటరండి ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితదండి
వన్ మిలియన్ వస్తె మీకు సిల్వర్ ప్లే బటన్ వస్తుం దాంతోన్ మీకు లెటర్ ఇస్తారు ఏమైనా ఇట గిఫ్ట్ ఇస్త
ఓ
మీకు టెన్ మిలియన్ కి ఆ సి గోల్డ్ ప్లే బటన్ వస్తున్నయ్
ఓకే అండి
మీకు హన్ గోల్డ్ ప్లే బటన్ లో మీకు గిఫ్ట్స్ వస్తాయి దాంతోని మనీ గుడొస్తుంది
ఓకే అండి క్యాష్ ప్రైస్ ఇరునా
ఆది ఇది మీకు హండ్రెడ్ మిలన్ వస్తే ఇదే ఎక్కువ ఇంతవరకు ఇదే అంతే వచ్చింది దాంట్లో రియల్ డైమండ్ తోని చేసిన డైమండ్ ప్లే బటన్ వస్తుంది
ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాండి యూట్యూబ్ పేరు
ఆ యూట్యూబ్ పేరు వచ్చేసి మిస్టర్ బీస్ట్
మిస్టర్ బిస్ట్ ఎక్కడుంటాడండి ఆయన
అయనే ఆ ఆస్ట్రేలియాలో ఉంటా
ఓకే ఎంత మంది షబ్స్క్రైబర్స్ అండి
తనకి ఇప్పుడు ఫి ఫైవ్ హండ్రెడ్ మిలియన్ కి దగ్గర ఉన్నాడు ఫోర్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ మిలియన్ ఉన్నారు ఇప్
ఓ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ మిలియన్ ఓకే అండి
అంటే మిస్టర్ బీస్ట్ చాలా అంటే ఒక్క వీడియోలో
థౌజండ్ డాలర్స్ అండి ఖర్చు పెడతాడు మీరెంత ఖర్చు పెడతారండి మామూలుగా ఒక్క వీడియోకి
అంటే ప్రతి వీడియోలో ఖర్చుూ పెట్టం మేము ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కి ఖర్చు పెడతాము
ఎంత ఖర్చు పెడతారండి
మేము ఒక వీడియో కి అన్
ఓ టూ థౌసండ్ ఫుల్ వీడియోస్ కండి
చె
ఓ టువల్ తౌజనా అండి
వీడియో రికార్డు కాని అంతా వేస్ట్ అవుతుంది
ఓకే అండి కెమెరా మ్యాన్ ఎవరు ఉంటారండి మీ ఓకే అండి ఓ
మా దాంట్లో అశ్విన్ చైతన్యా ఒక ఆయన మరి ఆని మీ కూడా
అంటే నా దేని ద్వారా యూట్యూబ్ ఛానల్ పెన్ చెయ్యచ్చండి
అంటే మీరు ఫస్ట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలి
ఓ ఇమెయిల్ క్రియేట్ చేసుకోవాలండి దాని తర్వాత
మీరు సపరేట్ ఇమెయిల్ క్రియేట్ చెస్
ఓ సప్రేట్ ఇమెయిలా దాని తర్వ
దాని తర్వాత మీరు క్రియేట్ చేసి మీ అంటే మీరు యూనిక్ నేమ్ ఇప్పుడు మీరు ఫన్నీ బాయ్స్ అంటే ఫ్రాంక్ చేసేటట్టు లేదు ఫన్నీ బా బాయ్స్ పెట్టుకోవాలి. అంటే అన్ని చేసేటోళ్ అంటే మీరు ఇష్టమున్న నేమ్ పెట్టుకోవచ్చు.
ఓ దాన్ తర్వా
దాన్ తర్వాత మీరు అంటే మీ మీరేం చేసారో దాన్ ప్రొఫైల్ పెట్టుకోవాల్ ఇమేజ్ తీస్కొని
ఓకే అం బ్యానరా అండి
ఆ బ్యానర్ ఇంకా సపరేట్ ఉంటుంది. ఓ వన్ తౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లెంత్ తీస్కోవాలె అప్పుడే మీకు బ్యానర్ వస్తుం ఆ అవునండి.
ఓకే
మీరు దాన్ తర్వాత మీరు ఆ ఫస్ట్ మీరు వీడియో అప్ వీడియో అప్లోడ్ చేయద్దు షార్ట్ అప్లోడ్ చేయా
హో హో మన వి వీడియో వైరల్ కావాలంటే ఏం చేయాలండి.
మీరు ఫస్ట్ హ్యాష్ టాగ్స్ అనేవి ఫుల్ ఇంపార్టెంట్
ఎక్స్ట్రా అన్ని ఉన్నయ్ వీడియోస్లో అప్లోడ్ చేయాలి.
ఆ అ అద్ అప్లోడ్ చేస్కోన్ మీరు ఎక్కువ వ్యూస్ వస్తన్నయి
ఓ ఓకే అండి థ్యాంక్స్ అండి.
ఆ తప్పకుండా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి ట్రై చేయండి.
ఓకే అండి
ధన్యవాదాలు ఓకే
లె